ఆ
అాయండి బాగున్నారంండి
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి నార్మల్ గా కూర్చున్నాను అంతే
అవునా అయితే ఫ్రీ నా డైలీ
ైలీ ఫ్రీ అనేం కాదు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకొని బాబుని చూసుకొని కొచ్చేపు ఫ్రీగా ఉంటాను అంతే మీరు
ఫ్రీ ఫ్రీ టైమ్ లో మూవీస్ ఏమైనా చూస్తారా మేడం
ఆ కొద్దిసేపు రుయల్ చూసుకుంటాను మా అమ్మ వాళ్ళతో మా రిలేటివ్స్ తో మాట్ మాట్లాడుకుంటాను
మూవీస్ అండి మూవీస్ మూవీస్ ఏమైనా చూస్తారా
మూవీస్ ఆ చూస్తానండి మీరు
యా నేను కూడా చూస్తానని ఇప్పుడు ఎక్కువ ఫ్రీ టైమ్ ఉంటది కాబట్టి ఫ్రీ టైం లో ఎక్కువ మూవీస్ డౌన్లోడ్ చేసుకొని చూడడం లేప్పుడు ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడడం అలా చేస్తానండి మీ ఫేవరెట్ మూవీ ఏంటి
నా ఫేవరెట్ మూవీ ఆ ఛత్రపతి అండి మీ ఫేవరెట్ మూవీ ఏంటి
నా ఫేవరెట్ మూవీ సలార్ అండ్ దేవరాన్ని ఎందుకు మీకు ఛత్ర్రపతి అంటే ఇష్టం
చిత్రపతి లో వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ అనేది బాగు మరి మీక మూవీ అంట దేశ
సలార దేవరా అండి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ హీరో అంటే ఇష్టం కాబట్టి సో సలార్ చూసాను అలాని చెప్పే దేవరా గుడి ఇష్టమే అంటే సలార్ మూవీలో ఏంటంటే
ఆ
ఎస్ఎల్ఆర్ మూవీ లుక్ ఇష్టం అంటే అందులో హీరోని యొక్క హైప్గా హైప్గా చేసి చూపిస్తారు ఇప్పుడు ఏదన్నా మూవీలో ఒక హీరో క అన్ని అవైలబుల్ ఉండి అంటే ఒక ఆరా ఉంటది కదా ఇప్పుడు ఒక హీరో అంటే హీరోయిన్ ఎలా చూ పచ్చాలో ఆ మూవీలు అసలు అలా చూపించారండి సో అందుకే సలార్ అంటే ఇష్టం అవునండి అవును
కోసం ఫైట్ంటంది
స్టోరి స్టోరీ గూడా నచ్చింది నాకు ఇప్పుడు దేవర మూవీ ఎందుకు ఇష్టం అంటే దేవర దేవర మూవి గూడా ఇ
దేవర మూవీ కూడా ఎప్పు సేమ్ ఇలానే మంచిగా స్టోరీ బాంది హ హీరో హీరోను చూపిచ్చిన విధానం బాంది మంచి ఒక ఒకల్లేమంటారు ఒకలు మంచి స్టోరీ అందుకే ఎక్కువ చూడబుద్ధి అయిందండి పైగా యాక్షన్ మూవీ కూడా మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం. యాక్షన్ మూవీసా, కామెడీ మూవీసా. లేకపోతే లవ్ స్టోరీస్ అ హార్రర్ ఆ
కామెడీ మూవి అంటె ఇష్టమండి మళ్ మల్లి హారర్ అంటే ఇష్టం కాని చూ చూసే కొద్దీ భయమేస్తది బట్ బాంటది.
మార్నింగ్ టైమ్ లొ చూడాలండి. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు నాకేం జరుగుతాదం ఎప్పుడన్నా నైట్ టైమ్ లో మూవీస్ చూసాననుకోండి. హ హార్రర్ మూవీసు అబ్బా నాకు ఆ సీన్లే రీక్రియేట్ అయితయి ఇప్పుడు బయటికెళ్తే వామ్ అమ్మో నా దగ్గరకొచ్చేస్ మో నాకి అంటె అందులో చూసిన సీన్స్ వామ్మో ఇలా జరుగుతాదేమో ఇలా జరుగు గుతదేమో అని చెప్పేసి నాకు అలా అనిపిస్తా ఉంటది
మీరు అవును మూవీ చూసారా అండి.
యా చూసానండి. మీరు చూసారా
మా ఫాదర్ తో కలిసి నైట్ టైమ్ చూసాను అది కుడా. మా చెల్లెలు మస్తు భయపడేది అన్ డి మీలాగే
అమ్మో నాకు కూడా చాలా భయమండి ఎందుకంటే ఇప్పుడు అది నాకు దయ్యం చిన్నప్పటి నుంచే దయ్యాలంటే భయం కాబట్టి ఎక్కువ హారర్ మూవీస్ చూసాను అది గూడ మార్నింగ్ టైమ్ లో అలా చూస్తాను. మల్లి థియేటర్ హారర్ మూవీస్ థియేటర్ కెళ్ళి చూడ్డం అయితే అలాంటివయితే చెయ్యను.
మీ ఫస్ట్ మూవీ ఏంటండి థియేటర్ లో చూసింది.
నా ఫస్ట్ మూవి అన్ అమ్మ గుర్తులేదండి నా ఫస్ట్ మూవీ వచ్చేసీ ఇది అరుంధతి అండి అరుంధతి నా చిన్నప్పుడు ఎప్పుడో
ఇక్కడే ఎక్కడ చూసారండి ఆ మూవీ
లో అండి
థియేటర్ లోనా ఎవరెవరు
నేను మా ఫ్యామిలీ అండి. మీ ఫస్ట్ మూవీ ఏంటి థియేటర్లో చూసిన్
నా నాకు తెలిసినప్పటి నుండి ఫస్ట్ మూవీ వచ్చేసి కెమెరామాన్ గంగతో రాంబాబు అండి
నచ్చిందా అండి మా మూవీ
ఆ టైమ్ లొ చిన్నప్పుడు కాబట్టి ఏ మూవీ అయినా థియేటర్ కెళ్లి చూస్తే నచ్చుతది కదం
హుమ్ అవునండి నిజమే
ఏంజాయ్ చేస్తూ థియేటర్లో ఇంటర్వెల్లో స్నాక్స్ తినుకుంటూ చూడొచ్చు హాయిగా ఆ టైమే తెలియదండి అసలు
మాకు మూవీ కి వెళ్తే గనుక ఇంగ స్నాక్స్ ఏ గుర్తొస్తా చెప్పు
లేద్ స్నాక్స్ గుర్తొస్తుందండి. మూవీ టైమ్ లో మధ్యాహ్నం స్నాక్స్ మధ్య ఇంటర్వెల్ లో
అవును వచ్చేటప్పుడు ఎక్కువ స్నాక్స్ బయట్ నుండి తీసుకెళ్లి తినాలినిపిస్తది. ఈ ఒక్కొ థియేటర్ లో అలో ఉండదు
ఎలా ఏ థియేటర్ లో ఎల్లో ఉండదు అసలు సో అది ఒకట్ మైనస్ పాయింట్ ఐతది మాలాంటి ఫుడీస్కి మీకు ఏ ఏ హీరో అంటే ఫేవరెట్ మేడం
హీరో ఫేవరెట్ మూవీ అంటూ ఏం లేదు హీరో అంటూ ఎవరు లేరు బట్ మా ఫాదర్ కి రవితేజ అంటే ఇష్టం నాకు లైట్ గా రవి జొన్న అంటే ఇష్టం
అవునా
అవును
ఫేవరెట్ హీరో ప్రభాసా అండి
అవునా ఏము సలార్ మూవీ అంటే ఇష్టమా మీకు
య అవునండి
చెప్పారు ఇంక
ఆ అది దేవరా ఎందుకంటే నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం పైగా దేవర మూవీ థియేటర్ లో చూసా నేను థియేటర్ లో చూసినప్ డు ఎందుకో బాగా కనెక్ట్ అయింది అసలు విజిల్స్ ఎయాలన్న సీన్స్ ఉన్నాయి అందులో నాకు అనిపించింది సో అందుకే ఇగ దేవర మూవీ అంటే కూడా ఇష్టం అండి
అవును కానీ అందులో హీ హీరోయిన్ క్యారెక్టర్ అంతా ఇ ఎం లేదండి
దేవర లోన
అవును హీరో క్యారెక్టర్ బాగుంటది గాని హీరోయిన్ క్యారెక్టర్
అది షార్ట్ రోలే కదండి చిన్న రోలే కదా అది హీరోయిన్ క్యారెక్టర్ చిన్నదే కదా ఆ చిన్న రోల్ కూడా ఏదో
ఇంట్రెస్టింగ్ ఉండాలండి ఏదైనా
మీకు నచ్చలేదు సాంగ్స్ ఆ సాంగ్స్ నచ్చా
ఆ సాంగ్స్ సాంగ్స్ నచ్చాయండి బాగుంటది అది కూడా దేవరా మూవీలో పెళ్ళికి వెళ్ళేటప్పుడు సాంగ్స్ ఉంటాయి చూడండి ఆ సాంగ్ బాగుంటదండి మీకే సాంగ్ అంటే ఇష్టం ఆ మూవీలో
ఇది పూజ పూ ఇది పూజ జాతర సాంగ్ ఉంటది కదా జాతర సాంగ్ అంటే ఇష్టం అండి అందులో డ్యాన్స్ కూడా బాగుంటది
మలేడీ బాగా డ్యాన్స్ చేస్తది
ఆహా అది కాదండి ఓన్లీ జాతరలో ఇప్పుడు అమీర్ ఖానా ఏదో పేరుంది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కద చూసారా
ఫస్ సాంగ్ అనుకుంటా అండి అది
యా ఫస్ట్ అల్ర్లిబిల్లీ సెకెండ్ ఫస్ట్ ఎంట్రీ సాంగ్ వస్తది కదండి సముద్రంలో అది నీవు సాంగ్ అనుకుంటున్నా మరేమో జాతర సాంగ్ వాళ్ళు ఫైట్ చేసుకొని ఎ ఆ కత్తులు దేవుళ్ళ కత్తులు కటార్లు ఏ ఊరికి చెందాలో అక్కడ ఫైట్ జరుగుతది ఫైట్ తర్వాత సాంగ్ వస్తది కదా ఆ సాంగ్ ఇష్టం అండి మీ ఫేవరెట్ మూవీలో మీకు నచ్చిన సాంగ్ లేకపోతే అయితే మీకు నచ్చిన మూవీ మూవీలోని సాంగ్స్ ఏమన్నా చెప్తారా అండి
చేసి అంత ఏం లేదు కానీ సాయి పల్లవి మూవీ ఆయన వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చినం. మూవీ అంటే ఇష్టమండి, బాగుంటది ఆ మూవీ, ఫిదా ఆ ఫిదా మూవీ బాగుంటది, ట్రైన్ లో సీన్ బాగుంటది కాలేజ్ కెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ సీన్ బాగుంటది. అండ్ లాస్ట్ లో సీన్ బాగుంటదండి, హీరో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇ ఇంటి దగ్గరే మ్యారేజ్ చేసుకొని, ఇంటి దగ్గరే ఉండిపోతాడు గదా.
నేను కూడా చూసానండి ఈ మూవీ, నా ఎయిత్ లోనో నైన్ లో ఎప్పుడో రిలీజ్ అయింది, నేను గుడ చూసాను బాగుంది, అప్పుడు ఫస్ట్ అసలు చా చాలా బాగా నచ్చింది నాకు, ఇప్పుడు గుడ చూస్తంటా ఎప్పుడైనా టీవీలో ఓ వస్తే గనుక
ద
చూస్తుంటా నేను, నాకు గుడ కొన్ని కొన్ని సీన్స్ ఫేవరెట్ అందులో, మీరు చెప్పిన కొన్ని సీన్స్ సే ఫేవరెట్ అండి.
అండ్ ఇప్పుడు సాయి పల్లవి గారు సంథింగ్ ఏదో రామాయణ మూవీ రామాయణ నో మహాభారతం ఏదో మీద మూవీ తీస్తున్నారంట ట్రెడిషనల్ పాత స్టోరీలో, అదే మ న తెలుసా అండి మీకు?
కానీ ఆమె క్యారెక్టర్ సీన్స్ అన్ని బాగుంటయి.
అవునా అండి. నిజమే ఆయన ఆవిడ మంచి మంచి మూవీస్ తీస్తూ ఉంటారు, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీస్ టారు
మోడల్ గా కాకుండా, నాచురల్ బ్యూటీగా ఉంటారామె.
అవునవునండి, సరే అండి మరి.
సరే అండి మరి.
బ
పార్థము